ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీయే
ఉహో
నవ్వు ఏం చేస్తున్నావ్
అలానే పూత్ చోనే ఉన్నా
తిన్నావా లేదు ఇంకా
ఏం స్పెషల్
మాది అల్ చింతకాయ
ఉహో
మీది ఏం కర్రీ
మునా కాయా
ఓహో
న్య ఏం చేస్స్ ఉన్నారు అందరు ఇంట్ల
ఏం లేదు మా మమ్మీ పక్కన ఆంటి వాళ్ళతో మాట్లాడుతుంది.
హు
కొంచం గోరింటాకు ఉండయ్. తే పెట్ క్కుంనం.
ఉ
హాహు
తింగ్స్ ఖ కాలేజ్
కాలేజ్ ఇవాళ పోలేదు, రేప్ హాలిడే అనుకుంట. అము
ఈ రోజు పూలే
పోలేదు
ఎందుకు
స్పెన్స్ ఫ్రెండ్స్ ఎవరు రా రానన్నారు.
ఉందా
హా, ఈ టూ డేస్ నుంచి ఫుల్ స్లీపీ స్లీపీగా ఉంది.
ఉహు
హా అ
ఇంకా బస్సులో ఏం జరిగింది ఆ రోజు
అక్కడ బ స్టాండ్ దగ్గర టూ త్రీ మ్యామ్స్ దిగుతారు కదా. సో మేము అట్లా, అంటే అక్కడ స్టాప్ అయింది. ఒక టూ మినిట్స్, అక్కడ బయట కొందరు బాయ్స్ నిల్చొని ఉండే అయ్ తే నేను మన ఫ్రెండ్ కి చెప్పిన వాళ్ళక్ బాయ్ చెప్పు అని సో అట్ల తన వాళ్ళకి బాయ్ చెప్పింది అక్కడ్నుంచి కనిపిస్న ప్రతి వాళ్ళకి బాయ్ చెప్తూ చెప్తూ వచ్చింది.
వావ్
అందులో కొందరు తాతయ్య వాళ్ళు ఉన్నారు కొందరు చిన్న పిల్లలు ఉన్నారు కొందరు మన ఏజ్ బాయ్స్ ఉన్నారు
ఉ బస్ బస్ బైటి అస్
హా బస్ బయ్ టీ
ఫలోచే తేలే వాళు బస్కి ఛీ ఫలో చేస్తే మంచిగైతది
మేము అది కూడా అనుకున్నాం చేస్తారూ వాల్ అట్లా ఒక మూవీలో జరిగింది ఒక అమ్మాయి బాయ్ చెప్తే ఒక అబ్బాయి బాయ్
ఆ నాకు తెలుసు ఆ అల్లు అర్జున్ హ్యాపీ
హా హా అట్లా మనకు కూడా జరిగితే బాగుండు అని మన ఫ్రెండ్ చెప్పింది
ఉమ్ కానీ జరగలే షట్
హా కానీ ఫేమస్ బావచ్చింది లాస్ట్ కి మన క్లాస్ లో ఒక పొట్టి పిల్లా ఉంది చూడు చిన్న పిల్ల
ఉ
తను తనకి బా తన స్టాప్ లో తను దిగినప్పుడు తను చెప్పింది బాయ్ అని మళ్ళీ మా స్టాప్ లో నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నాం మేము ఇద్దరం దిగ్ కి తను నాక్ కోసం వెయిట్ చేస్తుంది మేము బాయ్ చెప్తే స్నాప్ తీద్దామని కానీ మేము ఏమో చెప్పకుండా వదిలేసినాం కావాలని
ఉ
హా
బాయ్స్ లేకుండే ఆ రోజు బస్లో
లేదు ఒకటే ట్రిప్
ఓ అందుకనే
మంచిగా లాస్ట్ సీట్స్ లో కూర్చున్నాం ఉమ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం
ఉహూ
హ
కాలేజ్లో అయితే బోరింగ్ కదా
ఆ అవును ఫుల్ బోరింగ్
లెక్చరర్స్ రావట్లే
లేదు ఎవరు రావట్లేదు
ఉహూ మరి ఏం చేస్తున్నావు లీజర్స్ పీరియడ్ లో
ఫోను చూస్తున్నాం
బస్
హా మన కాలేజ్లో అరుస్తాడు చూడు పెద్ద సార్ అతను కూడా రావట్లేదు అందుకే అందరూ చిల్ చిల్ అంటున్నారు
ఆహా లాట్రీ
ఆ భయం లేకుండా ఫోన్ చేస్తున్నారు అతను ఉంటే కొంచెం భయం వేస్తంది కదా ఫోన్ మళ్ళీ తీసుకొని వెళ్తాడని
అ మకయ పడబడబ పడసి క్ మ ఎఫ దధారయి పసి ఎ కొ జల్ నా క మత మీకుకా ఇ లే
అవునా ఫోన్ చేశారా మీ హస్బెండ్
ఏ ఫోన్
మీకు ఫోన్ చేసారా
ఆహా అవి వస్తది ఇప్పుడు వచ్చినాక మేము పూజకి వెళ్తా తన్ నంబర్ లో
ఓహో తన్ నంబర్ అంటే మీ హస్బెండ్ వాళ్ళ
కాదు ఆ ప్రేమ వాళ్ళు ఉన్నారు కదా
హా
వాళ్ళా ఏంటి ఏపాంకార నింత దగ్గార
ఓకే ఓకే
మ్యాక్సిమం మన బాయ్స్ అక్కడ నుంచే
ఆహా
వాళ్ళకి యాక్సిడెంట్ అయింది
అయ్యో ఎట్లో
ప్రేమ్ వాలకి
ఎట్లా ఎట్లా
ఆ బాల ఉండే కదా ఒక అమ్మాయి
బాల
అన్నయ
హా హా
వాళ్ళ ఇంటి ముందు ముందత కన్స్ట్రక్షన్ నడుస్తుండే ఉండి ఆ ఒక్క అబ్బాయి నడుస్ బైక్ నడిపిన అబ్బాయి ఇయర్ బడ్స్ తీసుకుని ఆమెకు తెలియకుండే డైరెక్ట్ పోయింది కన్స్ట్రక్క్షన్
బైక్ నడిపింది ఎవరు
ఏమో నాకు తెలియదు మధ్యలో ప్రేమ్ ఉండే కూర్చొని
అవు
అ
దెబ్బల్ బాగా తాకినయ
ఆ
అయ్యయ్యో
ఆ బ్రేకింగ్ న్యూస్ మరి ఏం చేయాలి
పాపమని కూడా అనిపించట్లేదు
నాకు మెసేజ్ చేసి ఏం బ్రోక్ కాలే కానీ నా కాళ్ళు చేతు అన్నిపోయినాయి
అయ్యో అయ్యో పాపం
పాపం
ఎప్పుడు జరిగింది అది
ఆ కొన్నిసేపు తర్వా ఈవినింగ్కి ఆ ఆమె మెసేజ్ చేసింది నాకు రా అని లేదా ఓకే అప్పుడు ఆమె అన్నది నాకు ఇలా ఇలా అయింది
ఓ
అయ్యో అయ్యో ఇప్పుడు అంటే ట్వంటీ ఫోర్ నైట్ కి
ట్వంటీ ఫోర్ నైట్ క ఓహో
ఆ ఆ స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చినా ఇంటికి
నేను త్రీ థర్టీకిి వచ్చేసను హ
ఏమేం చేసుకున్నారు స్కూల్లో పని
ఏం మీరు అక్కడ కూడా కూర్చొని రీల్స్ చూస్తూ ఉన్నా
అరెరే
ఆా ఫస్ట్ ఏటిఎం లో కొంచెం పని ఉండే అయితే అటు వెళ్ళినాం క్యాష్ తీసి ఇంట్లో ఇచ్చినాం మళ్ళీ అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళి ఖాళీగానే కూర్చున్నాం ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఫస్ట్ ఐస్క్రీ స్కూల్ కి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినేసి ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ న్నాం తర్వాత ఆ కొంచెం లంచ్ చేసినాం తర్వాత మళ్ళీ రీల్స్ చూస్ చూస్తున్నం
అదే పనిి
తర్వాత కంప్యూటర్ క్లాస్ లో కొంచెం పని ఉండే అయితే అటు వెళ్ళినాము
ఉ
కొంచెం ఎడిటింగ్ అవి చేసేది ఉండే అటు వెళ్ళినం అటు నుంచి నేను ఒక మా ఇంటి వచ్చేసినం తను వాళ్ళ చెల్లెను తీసుకువడానికి కాలేజ్కిి వెళ్ళింది ఈ ట్రిప్స్ మధ్యలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం
ఆ
కొంచెం ఆ వెదర్ వర్షం వచ్చేలాగా ఉండే అయితే బట్టలు తీయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన
తను పైన ఉండి నాకు కోసం మొత్తుకుంటుంది కానీ నేను వినలేదు లోపట్ ట్ట ఉంది హ సరే బాయ్
హ బాయ్